బాగున్నావా అక్క
బాగునను బావున్నావా
హ బాగున్నా అక్క తిన్నాల
తిన్నాను తిన్నావా ఈరోజు కాలేజీ లో ఏం జరిగింది
అ అయ ఈరో రోజు ఉమెన్స్ క్ వుమెన్స్ డ అక్క ఆమె ఎవరు ఇంటర్నేషనల్ సంబంధ అంటే ఇంటర్నేషనల్ వైడు గల్ఫ్ క ముందు ననైతే పర్సన్ మెంబరు హిందీలో పమన్నా ఇచ్చింది చూసిే మనం కూడా అట్లే వెయ్యాలప్ప అనిపించింది తడబ
మళ ఇల్సింది స్టేజ పకికి
ఎ సౌ అయ్యో నేను పోయ పిల్లలు హెల్ప్ చేద్దాం అనుకుంటే కానీ ఆమెకు రెస్పెక్ట్ ఇయ్యాల పాపం యడ నుంచో వచ్చింది ఢిల్లీ యడ నుంచి వచ్చింది బాగా చెప్పింది లైక్ అంటే నదుల పేర్లు కాన్ ఏమైనా కానీ అమ్మాయిల పేర్లతోనే ఉంటాయ్ గంగా యమునా లైక్ అంటే అమ్మాయిని అంత పవిత్రంగా అంత శక్తివంతురాలుగా ఉన్నారు అబ్బాయిలని ఏం తీసిపోరు అలా అల్లా అలా చాలా చెప్ పింది కలో కానీ కోపంలో కానీ చాలా మంచిగుండేది అమ్మాయి సో మీరు ఒక అమ్మాయి ఉండడం చాలా గర్వపడాలి మన దేశంలో పార్వతీ పరమేశ్వరులు లైక్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ కూడా ఫస్ట్ వ అమ్మాయికే ప్రిఫరెన్స్ ఇస్తారు
అవున అట్లా చెప్
చాలా చాలా చెప్పింది చాలా మోటివేట్ అయిపోయ అట్ల పది నిమిషాలు దాని తర్వాత ఏం ఉండదు సమోసా ఇచ్చినాడక్క బానే ఉండింది
సమోసా ఇచ్చారా
సమోసా మజా
ఉహూమ్
బారీ ఉండుండే టేస్ట్ సమోసా బావుంది అంటే ఆనియన్స్ పచ్చిమిర్చిలు ఏం లేకుండా ఓన్లీ ఆలు అది సమోసా అంతే సింపుల్గా బావుండింది హుమ్మ్ నువు రాలేదా అక్క
ఆహా లేదు మాకు కాలేజ్ లేదు ఈరోజు
రేపుంటే
మేమున్నప్పుడే పోము అటెండ్ గాము ఇంగ లేనప్పుడు అప్పుడేం పోతాం
అన్నప్పుడు ఎవరు పోసాం ఇప్పుడు ఫ్లాష్ మబ ఉంటది ఫోర్ కి దానికి వెళ్ళాలి ఫ్లాష్ మ్యాన్ కోస్తావ అక్క రావ నువ్వు
ఆహా నేను ఎప్పుడు అట్లా పోయింది లేదు ఎండలో నిలబడి టాన్ అయిపోయితా
ఎండలో నిలబడాల్సిన అవసరం లే కాదు స్టార్ట్ అయ్యేసరికి ఫోర్ అంటే ఫోర్ థర్టీద ఫోర్ ట్వంటీ అట్లా అయితది ఏం కాదు నీడలో ఉండైనా నువ్వు డాన్స్ చూడాసినవసరం సరం లేదు ఆ స్పీకర్లకి ఆ పాటలు వింటా ఉంటి అదొక హ్యాపీనెస్ నేను కూడ్ నేను కూడ్ డ్యాన్ వేసే కచ్చితంగా అసలు పోనాక నాకు డాన్స్ అవసరమే లే నేనే మస్తు డాన్స్ చేస్తా ఐమ్ ఎ డాన్సర్ అండ్ ఓన్లీ బాత్రూమ్ సింగర్ లో బాత్రూమ్ డాన్సర్ బట్ ఐమ్ ఎ డాన్సర్ సో నాగు ఆ పాటలు అంత హై వాల్జింలో వినడం ఇష్టం కాబట్టి నేను వెళ్దాం అనుకున్నా
అవును ఒకే నొ ఒకటికి వెళ్తున్నావా
లేదు నా ఫ్రెండ్స్ని అడిగిన వాళ్ళు మధ్యలో హ్యాండ్ ఇస్తే ఇంక నేను వెళ్ళలే వెళ్ళలేని ఇంకా కనీ పీదలు బాగున్నాయిక్క ఈసారి యూనివర్సిటీ జైనందను
అవునా ఉహు నేను రావచ్చ చూ కానీ తల కాయలు పె ఉన్నాండి
స్నానం చేయక ఇప్పుడు ఫోర్ కి కదక ఫోర్ కి ఇప్పుడు వె వె త్రీ థర్టీ వరకు స్నానం చేసిన, హాఫ్ అన్ అవర్ రెడీ అయినా, ఫోర్ ఫోర్ టెన్ కి స్టార్ట్ అయి నువ్వు ఫ్లాష్మాఫ్ చూస్తావు ప్లెంటిీ ఆఫ్ టైమ్ ఉంది ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్ట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యు
ఓదదు బయటికి వస్తాను కావాలండి నువ్ కాలేజ్ కెల్లేసరా నీ ఇంట్రే టే దాని తర్వాత మన ఇద్రం మలా అల సికారకి వెళ్దాం
వెళ్దాం ఇంకా నువ్వుగకా మళ్ళా ఇక రావు కాలెజ్ కి అన్ని మైండ్లో పెట్టుకో మేమున్నాం తీసుకెళ్తాం
వద్దు అది ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు మళ్ళీ స్నానం చేసేంత ఓ ఇక లేదు అక్కడికి వచ్చి డ్యాన్స్ చు చూద్దాం ఇప్పుడు నాకి ఎప్పుడు నిను అక్కడ నిల్ పడుకోని డ్యాన్స్ చూసి అట్లా ఎప్పుడు ప్రయోగం
హ హ ఎట్లిచ్చినవ్ అసలక్క నీకు నీకు ఇష్టం అంటే డెఫినెట్గా ఓపిక వద్దువదన్న వస్తాది
కాలేజ్ లో నీకు ఏది ఏది ఇష్టం బాగా
ఏం లా అప్పుడు అప్పుడు మేము స్టార్టింగ్ లో నేను భయంతో పోలేదు కాని ఆ శాటర్డే మీట్స్ ఫిల్మ్ మేకర్స్ క్లబ్ వాళ్ళు ఒక మూవీ పెడతాండిరి ఏదో ఒకటి సో ఆ సినిమాల్స్ చాలా మిస్ అయిపోయన అండి ఈ సినిమా అనిపించింది ఇద్దరీతో ఓవర్ నాక్ నా ఫ్రెండ్ కి ఇద్దరికీ కొంచెం మొహమాటం ఎక్కువ అయిపోయి
స్టార్టింగ్ లో మాస్క్
సినిమాలా స్టార్టింగ్ లో ఫస్ట్ డే లో పోలేం పోయినాం ఇప్పుడొ ఒక్కసారి పోయినాము ఎఫ్ వన్ అనే మూవీకి దాని తర్వాత ఇంకా కుదరలే మరి ఆ ఇంకా ఇంటికి వెళ్ళడం నేను అట్లా ఇట్లా అట్లా అయిపోయింది సో ఇప్పుడు మరీ ఫ్లాష్ బ్యాక్ ఎ ఆ సౌండ్ నాకు ఇష్టం కాబట్టి వెళ్దాం అనుకుంటున్నా కుదిరితే
వెళ్ళు వెళ్ళు వెళ్ళి ఎంజాయ్ చేసి ఏయ్ నిద్ర వస్తాంది
వచ్చేస్తాం ఆ ఎంది హాఫ్ నవర్ ఫైవ్ కి అంత వచ్చే ఫైవ్ అక్కా వచ్చేస్తా ఫోర్ నుంచి ఫైవ్ హాఫ్ అన్ అవరె డాన్స్
ఆ మనము ఫైవ్ థర్టీకి వెళ్దాము ఫైవ్ థర్టీకి హైవి అక్క దగ్గరకు పోయి నాకు వాటర్ చూపిస్తావా
ఇప్పుడా అక్కా సరే వెళ్దా ఇప్పుడు సాయంత్రం
తెలుసా నీకు
తెలుసు
వెళ్దామా చెరువుకి
వెళ్దాం చెరువు అది చెరువు అంత లేదు అంత సీన్ లేదు ఆడ అంతేమీ ఉండదు ఎండాకాలం వచ్చేసింది కదా
అవును
రాజక్క ఫ్లాష్ మాకి బాగుంటుంది సరే ప్లాస్మాకు నువ్ వస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు ఎన్విరాన్మెంట్ చూడాలి వివసా కా ఉండేది వన్ వన్ హవర్ టైం సింపుల్ హాఫ్ అన్ అవర్ హెడ్ వాష్ చేసి హాఫ్ అన్ అవర్ అనేనా వచ్చేస్తాం అందవుదా నిష ఆ యయు హవ్ టు ట్రై ఇదిది లాస్ట్ టైమ్ అందుందు చేస మళ్ళా రిగ్రెట్ ఉండదు అయ్య సార్ పోయి
నాకు ఆఐ ఎంజాయ్మెంట్ అవన్నీ ఇష్టం ఉండదు నార్మల్
ఇష్టం లేద అట్లయితే ఇంకేం ఫీల్ అవ్వవులే
హ సో అందుకే ఎంజాయ్ చేయడం కొన్నిసార్లు ఇష్టం అది మనకు తెలిసిన వాళ్ళు మంచిగా తెలిసి అందరితో ఉండ
తెలిసిన వాళ్ళు ప్రచారి ఉండలేకపోవచ్చ అక్క మనల్ని మనం అడ్జస్ట్ ఏ ఒక బిస్కెట్ ఉంద ఉన్నాను ఫ్లాష్ ఫోర్డ్ ఎట్లా పిల్చుకు వెళ్ళాల ఆలోచిస్తాన్నా
వినోద నో నోట్రై చెయదు
అందకుం అయితు గట్టిగా అనుకుం అయితుందన్న
నాకు మీ ఫేవరెట్ ఫుడ్ ఏది
దానికి ప్రస్తుతానికి ప్రస్తుతానికి నాకు ఫుల్ రైస్ కలవాలి అనిపిస్తానంది క్క మ్ ఫుల్ ఫుల్ సన్నక మై హెడ్ ఇ గోయింగ్ ఐ డూ ఐ కాంట్ వాక్ చిన్న స్ తన్న
వా వాటే ఇంగ్లిష్ వాటే ఇంగ్లిష్ అయి చెడ్డూ భలేె మాట్లాడుతున్నావ్
మ్ థాంక్ థాంక్ యు, దిస్ సో మచ్ ఆఫ్ సన్ హా మై ఫేస్ టనింగ్, మై హెడ్ బర్నింగ్, స్టిల్ గేమ్ ఫ్రమ్ ఎం సి సి దట్ తింగ ఆ ఇది వేర్ నత్తీంగ్ ఇంగ కాలేజు బట్ బిఫోర్ స్టార్టింగ్ ద ఈవెన్ దేశ్ చూడు డ్రాగన్ మూవి విఆర్ విఆర్ ఆల్ సో వైట్ పీపుల్స్
నీ ఫేవరెట్ హీరో ఎవరు
ప్రస్తుతానికి ఎట్ట పెళ్లి అయిపోయింది కాబట్టి దేవరకొండ అనుకోవచ్చు
అవునా పెళ్లి అయిపోతేనేమీ దేవరికొండనా నీ ఫేవరెట్ హీరో
కున్నంత సీన్ ఉండదు కదా ఫ్రీగా ఉండొచ్చు
నవునవును
ఆ అందరూ బానే ఉంటరు లైక్ వాళ్ళ ఓన్ స్టైల్ లో వాళ్ళు బెస్ట్గా ఉంటారు.
య య విజయ్ దేవరకొండ పెళ్ళి ఫోటో సేమ్ బాల్య విందు హెయిర్ అంతా ఎలాగో ఉంది
ణబలి మూవీ ఉందక్క, అది ఇంకా వస్తది చూ ఇందాక వచ్చే ఏందయ్య స్వామి ఇట్ట కాస్తాంది ఎన్నేల సాంగ్ వచ్చింది రీసెంట్ గా
ఆ
చూడల నువ్వు
చూళ్ళే చూళ్ళే
అది ఒకటి ఆమె పక్క వింటేజ్ స్టైల్, ఎంతంటే ఓల్డ్ నైన్టీన్ ఎయిటీస్ సథింగ్ ఇంక బ్యాక్ దాంట్లో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ గా ఫస్ట్ టైమ్ ఇంట్లోకి అడుగు పెడుతది సో అప్పుడు ఆ ఆ ఆ వాడు గంభీరంగా ఉంటరు అంటే కొంచెం ఫేస్ కోపం, కోపం అని కాదు కొంచెం గంభీరంగా ఈమే చాలా అమాయకంగా అసలికి ఎంత క్యూట్ గా అనిపిస్తదో సో ఆ సాంగ్
కానీ మంచి శా ఆ చెప్పండి